ఆహా ఏం చేస్తున్నారు
ఇగో ఫోర్త్ సెమ్ ఇప్పుడు ఫాల్ లాస్ట్ వచ్చేసాము ఏం పని లేదు మాకు ఓ లాస్ట్ టైమ్ ఫోర్త్ ఇయర్ ఫోర్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ చేయాలి గాని అది ఇంకా డెడ్ లైన్ ఉంది అనేసి కామ్ గా ఉన్నాం
సెవెంత్ సెమ్ ఆ ఎయిత్ సెమ్ ఆ
ఎయిత్ సెమ్ము ఇంకా లాస్ట్ వన్ మంత్ ఉంది ఆ లాస్ట్గా వన్ మంత్ ఉంది మా ఏప్రిల్ లో ఎగ్జామ్స్ మే లో కేల్ కథం దుకాన్ బంద్ ఇగా బీటెక్
నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్
అడిగినావా నువ్వు డా ఆ ఆగాలి వన్ మంత్ ఒక్క టూ త్రీ మంత్స్ ఒక వన్ టూ మంత్స్ కొంచెం రెస్ తీసుకొని తర్వాత ఆలోచిం వద్దామని ఉన్నా
ఉహూ
ఉమ్ తర్వాత కోచింగ్ తీసుకు కోవాలో లేకపోతే ఏదైనా ట్రై చేయాలో
ఉమ్
ఫోర్ వన్ అంతా బిజీ ఉన్నాంలే అని ఇప్పుడు ఫోర్ టు అయినందు ప్లేస్మెంట్స్ కూడా అయిపోయినాయి ఈ మంత్ లాస్ట్ వరకే ఇంకా లేవు ఇప్పుడు ప్లేస్మెంట్స్ గూడా అనేసి కన్నా ఉమ్
ఆ అయిన ఇప్పుడు రిక్వెస్ట్ కూడా అవు మా కాలేజ్ లో వన్నీం లీవ్ అక్క
ఆ
ఏమన్నా అయితే అక్క ఫెస్ట్ మీ దాంట్లో
ఫెస్ట్ వన్ ఇయర్ కో సర్ సారా టూ ఇయర్స్ వక సారా అయితాది అంతేరా
చేసా
ఫేర్మల్ ఫెషర్స్ ఉంటాయిలే గాని ఫెస్ యితే టూ ఇయర్స్కి ఒక్కసారి అయితే ఆల్టర్నే టు ఇయర్స్ అయితది లాస్ట్ ఇయర్ కాలే ఈ ఇయర్ అయింది
కానీ కాలేజ్ లో కూడా ఏదో ఒకటి సెలబ్రేషన్ చేస్తనే మంచిగా అనిపిస్తుంది సరి ఊరికే కదా మ దగ్గేర కాలేజ్ ఉంటది అక్క ఇక్కడ అన్ని సెలబ్రేషన్ చేసుకుంటారు ఆ గోరింటాకు సెలిబ్రేన్ చేసుకుంటే తవాలాగేరాకి సెలిబ్రషన్ హోలీ సెలబ్రేషన్స్ అ బతుకమ్మ సెలబ్రేషన్స్ మస్త అయితే మళ. ఫ్లాష్ మాబ్. వేరు వాళ్ళ వల్ళీ వేరే ఇంకా ఫ్రెషెస్ వేరే.
ఆ మా సైడ్ కూడా మల్లారెడ్డి కాలేజ్ లో గోరంగా అయితయి అమ్మ. మా కాలేజీలోనే ఏం కావంతగా అసలు.
కానీ అట్లాంటి టైం లోనే మనకి ఈ వేస్ట్ కాలేజ్ లో ఎందుకు. సీట్ వచ్చిందో ఆ కాలేజీ లో వచ్చినా అయిపోతుందే
ప్లేస్మెంట్ రాట్లేదు. ఇటు. ఎంజాయ్ కూడా చేస్తలేేమో అసలు ఏందో ఏమో.
చా మాకు కూడా అదే అనిపిస్తది.
ప్లీస్ అనిటీలో ఒకన్నా బాగుండు అని అనిపిస్తుంది అసల్ సరే ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ వచ్చినాం కదా మా ఫైనల్ ఇర్ లో ఇప్పుడు ఎంజాయ్ చే. చేద్దామని అనకునే సరికి ఇంకా అయిపోతుంది ఇంకా ఈయర్ ఇంకేమి ఎంజాయ్ చెయ్యం.
ఇంగొక వన్ మం త్లో సెమ్
ఆ అయిపోతుంది. ఆ టూ ఇయర్స్ వరకు అసలు గర్ల్స్ కి గర్ల్స్ కి కూడా కమ్యూనికేషన్ లేదు మాకు అ ట్లుంది మాది. ఆ ఏదొ ఇంకా. కే ఎంజాయ్ చేద్దాంమన్న టైం లో అయిపోతుంది.
కానీ ఇగా మనవి ఇది కోర్స్ కంప్లీట్ అయితుందన్న టెన్షన్ కన్నా అసలు నెక్స్ట్ ఏం చేయాలి.
ఆ అది ఆ మొత్తం మైండ్ అంతా అదే ఉండిందే. హ్ పక్కన వాళ్ళు ప్లేస్ అయితున్నరు మేము గా లేదని ఉంది ఇంకా మాకు చాలా మందికి. హ్మ్ హుహ్ మా ఫ్రెండ్స్ చాలా మంది అయి రు మేమ్ ఇంటర్వ్యూస్ ఇచ్చినం. మరి మా రిజల్ట్స్ రాట్లే.
వాళ్ళవి వచ్చినయా
వాళ్ళవి వచ్చినయి మాయి రాట్లే మేము ఇచ్చిన ఇంటర్వ్యూస్ మాత్రం రాట్లే.
అవునా
ఇంట్లో అడుగుతున్నారు జాబు ఎప్ ఎప్పుడు వస్తది అని.
అట్లాంటప్పుడు నాది ఇంకా స్టడీ అవ్వలేదు కదా ఇంకా టైమ్ ఉంది కదా అని చెప్ చెప్పాలి అంతే
తుంది వన్ మంతేగా ఈ వన్ ఇయర్ నుండి రా టెనెమంత్స్ నుండి రాంది వన్ మంత్ లో వస్తదా అంటున్నరు. ఉ ఉఉ
అవునా అయ్యో కానీ చదువు
నీ మీకు నా గురించి తెలుసు కదా ఇప్పుడు ఇది కాకపోయినా నెక్స్ట్ నెక్స్ట్ ఏద ఏ దేంట్లో అయినా కూడా నేను సెటిల్ అవుతానే చెప్తా నేను. హ్
మొత్తం దీసుకునే వాళ్ళు ఉంటే కానీ కొంత మంది ఉంటారు అన్ని వాళ్ళ వాళ్ళకి తెలిసినట్టే క్వశ్చన్స్
ఉ మన పేరెంట్స్ నుండి గూడా ఇదంతా ప్రెషర్ అ
ఆ రిలేటివ్సే అసలు మన పేరెంట్స్ పనికిరాని బాధ వాళ్లకేంటో అసలు
వచ్చింది మీ అమ్మాయి ఇంకా రాలేద అని వాళ్ళదె ఎక్కువుంటుందసలు
ఆ అవును
వాళ్ళ వాళ్లనే అసల్ ఫంక్షన్స్
ఇంకా ఇట్లానే ఉంటా రా లేకపోతే జాబ్ వొచ్చినా ఇంకా ఈ మ్యారేజ్ ఎప్పుడు అని అంటారు దిమాక్ ఖరాబ్ ఈ జ్ స్టడీ అయిపోయే వరకు రిజల్ట్ ఎలా వస్తుంది స్టడీ ఎలా అయితుంది లాస్ట్ ఇయర్ కోర్స్ అయిపోతందనంగా నాన్న అదే స్టడీ అయిపోతుందనంగ జాబ్ ఎప్పుడూ ఏం జాబ్ జేస్సవ్ కాల్ ఎంత ప్యాకేజ్ ఎంత అని అడుగుతారు
కోయిదే హ్ హ్
సల్ సొల్లు ఎంతా పెడుతారు రేపు ఉందా కాలజ్
ఉంది బట్ మేము యెళ్ళట్లేదు అసలు మాకు ప్రాజెక్ట్ ఉంటేనే వెళ్తున్నాం
అది చెప్పింది ఈ అక్క ఇందాక హ్మ్ హు
ఏ ఎంజాయ్ కూడా చేస్తలేను మా నువ్వు ఈవెంట్స్ లో
అసలు మా కాలేజ్ లో ఈవెంట్స్ ఉంటే కదా హ్మ్ అంటే ఒక ఫ్రెషర్స్ పెడతారు ఫేర్ వెల్ పెడతారు దానికి కూడా తెల్స్ కా మళ్ళీ సీనియర్స్ కి జూనియర్స్ కి ఫైటింగ్స్ అవుతాయ్
వామ్మో
హ్మ్ ఏ అట్లా ఏ లాగ్ చేసుకుంటు పోతారు ఆ ఫ్రెషర్స్ ని ఫేర్ వెల్ ని
ఆహా
మేము మా జూనియర్స్ కి ఫ్రెషర్స్ ఎప్పుడు ఇచ్చామంటే మా సూప్ జూనియర్స్ వచ్చినంకా మా జూనియర్స్ కి మేం ఫెషర్స్ ఇచ్చినాం
అప్పుడు మీకు ఫేర్ వెల్ గదా ఉండాల్సింది
కానీ కొంచెం ఇగ వాళ్ళ ఫైటింగ్ వల్ల
హ
ఇవ్ ఇ ఇట్లనే కొంచెం బాగా ఏలాన్ వెళ్లి అది అట్ల అయిందన్ టే ఒకరి తలలో కోర్ గుద్దుకునే లా అయింది అది పోలీస్ స్టేషన్ వరుకు వెళ్ళి పోయింది మ్యాటర్ బి ఎస్ లో వరికి
ఫెస్ట్లు కూడా పెట్టా ఉన్నాయి కూడా పెట్టరు ఇంక ఫెస్ట్లు ఫెరు వెల్ అయితది రెండు వేసావ మరి డాన్స్
చేస్తా ఇగ అప్పుడు ఇగ ఫేర్వెల్ ఇగ ఈ మధ్య అంత ఇన్ ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఫోర్త్ ఇయర్ కి వచ్చేసరికి
ఇ ఫోర్తియర్ లోనే చేయాలింక ఇంక చెయ్యం కదా అయిపోయినంక ఇంక హుమ్
హుమ్
మీకు ఇక ఎగ్జామ్స్ అయిపోతే ఏమైనా ఉంటందా మరి ఫేర్వెల్
ఆ ఇప్పుడు జూనియర్స్ ఆ ఇస్తారు నెక్స్ట్ ఇప్పుడు ఏప్రిల్ ఫిఫ్త్ ఎందుకో ఏమో ఉందా అని అన్నారు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ త్రీ డేట్స్ లో ఉంది ఏంద్రా
సరే
ఆ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే
థ్యాంక్ యూ
వస్తుందా ఇప్పు అదే పెడతావని అన్నారు మళ్ళీ ఏప్రిల్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ త్రీ డేస్ లో ఏప్పు అప్పుడిట్ల తెలియద ఉన్నారు ఇంగ ఫేర్వెల్ లాస్ట్ స్టైలు లే
నా ఫస్ట్ అడ్వాన్స్ మీరే తెల్సా అడ్వాన్స్ విష్ చేసిర్రు మీరే హుమ్
వస్తుంది ఇంకా వన్ వీక్ అసలు
ఆహా
ఎప్పుడెప్పుడు వస్తదా అని ఉంటది మై వచ్చేముందు
అవును దానికసలు ఏం తీసుకోవాలి ఏం ఔట్ రిఫ్ తీసుకోవాలనే టెన్షన్ కొంచెం చెప్పండి మీరు ఏమైనా సజెస్ట్ చేయండి అక్క డ్రెస్సెస్ గురించి మాట్లాడుతున్నాం
డ్రెస్సెస్ గురించా నన్ను అడగకు రా డ్రెస్సెస్ గురించి నేను టాప్స్ ఇ కుర్తాల బ్యాచ్ రా ఆ వేస్ వేర్ నాకు తెలవదు రా అసలు మొత్తం కుర్తా బ్యాచ్ మాది
ఉహూ వెళ్లొచ్చు కదా అక్క మరి చ్చి కదా హాలిడేస్ టైం ఈ టైం లో ఎట్లయినా వన్ డే బ్యాటింగే కాస్ట్ టీ కాకపోతే లాస్ట్ ఇయర్ ఎయిత్ సేమ్ కాబట్టి ఒక వన్ వీక్ మంచిగా చదువుకుంటే
వెళ్లొచ్చులే గానీ ఇంక ఇంట్లో చెయ్ మని చెప్పాలి
ఇంట్లో వాళ్ళు ఎప్పుటికీ కాల్ చేస్తారా ఏదో ఒకటి మేనేజ్ చేయ్యాలి
ఎంత గా ఎంతసేపు గల్స్ సే పోవాలి చెప్పు ఎవరినన్నా బాయ్స్ ఉంటే పోదాం అనన్పిస్
ఉన్నారుగా ఇద్దరు ఒక త్రీ మెంబర్స్ మీ గ్యాంగ్ లో
ఉన్నారులే కాని మన మీద ఇంట్లో వాళ్ట్ నేను ఒక్క అబ్బాయి తోనే మాట్లాడతా బ్రో ప్పుడు అనుకుంటా సుష్మిత అంత ఎక్ట్రోవర్ట్ టే డస్ తలే కాదు నేను ఏదో ఇంట్రోవర్టే నేను ఆ
హ్మ్
తే కూడా అసలు ఇంత మాట్లాడుతున్నం అనుకోలే నేనైతే
ఆహా నేను కూడా ఫస్ట్ వచ్చి నాకు జేసినం ఆ నేను కూడా ఇంట్రోవర్ట్ టివ్యూసా ఇంట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ కలిస్తే ఎక్స్ట్రోవర్ట్ ఐతరు ఉ ఊ అ అసలు చూడండి తెలియకుంటనే అసలు కాల్స్ అయిపోతా ఉన్నాయ్ ఆహా అట్ల ఇట్లా పరిచయాలు మాట్లాడుకోవడాలు
ఎట్లైనా కమ్యూనికేషన్ ఇవ్ ప్రూవ్ ఐతర్లే మనకు ఎట్లాగ ఎక్సట్రా వర్డ్స్ తో మాట్లాడలేము అంతగా
ఓకే
ఆ సరే చేయ్నా రేప్ జెస్ కుందమ్మా